ఆ బ్రదర్ బాగున్నారా
హుమ్ బాగున్నం మీర్ బాగున్నారా
హ్మ్ బాగున్నా ఏం చేస్తాండు
అ ఏం లేద్ ఇప్పుడే తిన్నా కాల్ చేసినా మీక్ ఏం చేస్తల్ అని
హుం హూ ఏ ముంది బ్రదర్ ఏమీ ఏ ముంది రీల్స్ చూడ్డమే ఫోన్లో
రోజు రీల్స్ చూడడమే రీల్స్ చుస్తే తల హెడ్ఏక్ లేదా
అప్పుడప్పుడు హెడ్డెక్లు ఎస్తది హెడ్డెక్లు వేసినప్పుడు కాస్త పడుకొని మళ్ళీ లేవేసి మళ్ళీ ఫోన్ చూస్తాం
ఓ ఇలా ఏం లేలీవయా
ఇంగ వర్క్ అంటే ఇంగ రీల్ షూస్ కుంటు ఉండే వర్క్ ఏ ఉంది
హు హుమ్ మరి సాఫ్ పే ఇస్తా నేను
అవునా అవునా అంటే చేస్తారా ట్రై చేస్తాత్తలా దానికి
ట్రై చేస్తాం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చేయడం లేదు ట్రై చేస్తున్నాం ఇప్పుడే బిటెక్ బిటెక్ ఫైనల్ ఇయర్ హూ హు మీది స్టడియా స్కూల్ ఆ
మాది స్టడీ అయిపోయింది పీజీ ఇంగ్ ఇప్పుడు ఇంట్లో ఉండడం హూ
ఏదన్న జాబ్ కి ట్రై చేయబోద్ ఆ గవర్నమెంట్ ఏం
నీ ఇంట్ల నుండే ట్రై చెయాలి ఇంగ
అదే ప్రిపరేషన్ అయితేనే గద ఏదన్న ఒకటి వచ్చేది కాన్స్టేబుల్ అయినా లేకపోతే ఇప్పుడు మన గ్రూప్స్ కి పడతానాయి కదా
అవునవును గ్రూప్ త్ క్ ప్రిపేర్ అయి తనం ఇంగ కానిస్టేబిల్ ఎస్ అయి మా బ్రదరు కొంచెం హైట్ ఉంటాడు వాన్ని చేయిరా అని చెప్తానం
హు అంటే మీర్ హైట్ ఉండే రా సిస్ట
అంటే మా హైట్ రాద్ బ్రో అ అట్లా.
ఉమ్ అండి. ఓకే ఓకే మీ బ్రదర్ ఏమంటుండు మరి చేయనంటుండా.
ఇంకా ఏమో మీ ఇంకా మీలాంటి వాళ్ళకే తెలియాలి. ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ఎట్. ఉంటది బాయ్స్ది అనేది చెయనానే అన్
స్టడీ.
ఇప్పుడు ఈ కానిస్టేబుల్ వాటికి ఎలిజిబులే.
ఆహ్ ఎలిజిబులే అండి ఇప్పుడు ఎయిటీన్ ఉంటాడా ఎయిటీన్ ప్లస్.
ఆహ్ ఉంటాడు.
టెన్ ప్లస్ అండి ఇప్పుడు ఇప్పుడు జాబ్స్ పడుతున్నాయండి కదా కానిస్టేబుల్ కి. అప్లికషన్ చేయాలి కదా.
అదే మేమ్ అప్లికషన్ పెడ్ త్తము కోచింగ్ పోరా అంటానం, అంటే ఇంగ ఇంగొ ఊళ్లో దంటలు ఎట్లుంటాయి, మీకు తెలిసిందే గా
కోచింగ్ కి ఎందుకు కోచింగ్ వేష్ పైసలు వేస్ట్ టూ మంత్స్ ఏ ఉన్నాయి. మల్ల తర్వాతకి సెకండ్ ఇయర్ స్టార్ట్.
అదే బ్రో టూ మంత్స్ అయినా కూడా. టూ మంత్స్ తాత మల్ల సెకండ్ ఇయర్ స్టార్ట్ అయినాంక కూడా. వన్ మంత్ కాన్ ఇట్లే ట్రైనింగ్ తీసుకుంటే. త్రీ మంత్స్ అయిపోద్ధిగా.
త్రీ మంత్స్ అంటే వన్ మంత్ స్టడీ పోతుందిగా.
ఏం గాదు. ఇప్పుడు కాదు. కాలేజ్ అయిపోయిన తర్వాత కోచింగ్. కోచింగ్ వచ్చే బదులు ఫస్ట్ సమ్మరే కోచింగ్ తీసుకుంటే అయిపోతది కదా.
సమ్మర్ లో సమ్మర్ లో ఇవాళు కోచింగ్ ఏంటి ఇప్పుడు హాలిడేస్. దయప్. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఉండనంటున్నాడు.
మన లాంటి ఒళ్ళాకి హాలిడేస్ కానీ ఇంకా కెరియర్ మీద ఆలోచన ఉండలకు హాలిడేస్ ఏమింటాయి ఫస్ట్ దేంట్లోమైనా సెట్ అయనాక ఇక రోజు హాలిడే అనే ఫీలింగ్ ఉంటది ఉంటది గాని. ఫస్ట్ కెరియర్ లో సెట్గానిది ఇంకా తర్వాత ఇబ్బంది అయితది కదా. నువ్వేరా.
ఆహ్ మీరు చిన్నప్పంచి కెల్లీ ఫోకస్ చేసినట్టుండర్ కెరీయర్ మీది కెళ్ళి.
అవును మీ మీ ఫోకస్ చేసే మాకు. ఆహ్ అందుకే వానికీ చెప్తానా వానికి అర్థ అయితలేదు.
హ్మ్ ఎంత ఎంత ఉండ్ ఏ ఏజ్ డిస్టెన్స్ నీకు మీ బ్రదర్ కి మీకు మీ బ్రదర్ కి
మా బ్రదర్ ఫ్రెండ్స్ కి మో ట్ట ఎయి ఎయిటీన్ ఇయర్స్ ఎల్లినయ్
ఆహా అంటే నీకు మీ బ్రదర్స్ కి ఎంత ఉంటది అంటున్న ఏజ్ డిస్టెన్స్
ఆహా ఏజ్ డిస్టెన్స్ ఉంటది ఓ ఫైవ్ ఇయర్స్ ఉంటది. ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటది.
అంటే అంటే మీరు ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ అంటారు అన్నట్టు
ఆహ్ అందుకేగదా. రాని మా అప్పుడు ఎడ్యుకేషన్ అప్పుడే మాకు చెప్పటోలు లేకనే మేము. ప్రిపేర్ గా ప్రిపేర్ అయినాము కాకుంటే ఎయిత్ లా ప్రిపేర్ కావాలి అనే మంచి గైడెన్స్ ఉండాలి కదా చదువుకుంటే పోతే మంచిగా ఉండదుగా మంచి సార్ వాళ్ళ గైడెన్స్
ఇప్పటికైనా అయినా ఇప్పటికైనా మీరు పీజీ అయిపోయిందంటే ఒక టూ ఇయర్స్ అయిత నట్టునాయి అయిపోయి ఇప్పటికైనా మీరు గ్రూప్
ఆ మేము లాస్ట్ ఇయర్ మేము లాస్ట్ ఇయర్ రాసినాము గ్రూప్స్ రాస్తానే ఆ టూ హండ్రెడ్ దాకా వచ్చినాయి మార్క్ స్ అందుకే ఇంగ మళ్ళీ ప్రిపేర్ అయితాన ఆ మంచి గానే వచ్ టూ హండ్రెడ్ అంటే గ్రూప్ స్ కి ఎక్కువ మార్స్ ఉంటాయి కదా బ్రో ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి కదా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అబోవ్ రోరా మూడు వందల యాభై రావాలి మార్కులువో వస్తే వస్తుంది అంటే ఇంకా మేము ఇంటికాడ ఉండి అంటే అప్పుడప్పుడు ఇప్పుడు చదివిన దానికే టూ హండ్రెడ్ వచ్చినాయి ఇంకా కోచింగ్ తీసుకుంటే మంచుగానే ఉండు అందుకే మా తమ్మునికి చెప్తే ఈనురా మా తమ్మునికి చెప్తే ఇన్ వు
ఇప్పుడు మీ బ్రదర్కి వదిలేయాల్సింది మీ బ్రదర్ ఏందైనా చెప్తే అప్ ప్పుడు ఏం చేయలే బ్రదర్ గురించి మీరు ఆలోచించకండి మీరైనా కానీ ఇప్పుడు కోచింగ్ తీసుకని ప్రిపరేషన్
అంటే ఇంకా మా మా ఏజ్ ఎకంటే ఇంక మాదంటే ఇప్పుడు గ్రూప్స్ కి ఎలిజిబుల్ ఉంటాం వాడైతే గ్రూప్స్ కు ఉంటాడు కానిస్టేబుల్ ఎస్ఐ కు ఉంటాడు కదా. అట్లా మేజర్ నుంచి ప్రిపేర్ అయితేనే కాదు బ్రదర్ మేజర్ నుండి ప్రిపేర్ అయితనే మైన్ మైనర్ నుండి ప్రిపేర్ అయితేనే మేజర్ కి వెళ్ళిపోయిన తర్వాత కెరియర్ లో సెట్ యితారు మా ఇల్లేఖ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ కొచ్చే సరకి సేట్ అయితడు
ఆ మీరు చెప్పేది కూడ రైటె కనీ ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు అప్లికేషన్ చేయండి అప్లికేషన్ మీ మీ బ్రదర్స్ కి బుక్ మరి కోచింగ్ ఎలాగ ఊర్నే బుక్స్ ఇచ్చి ఆన్ ఇంట్లో కూసోబెట్
మా బ్రదర్ కి చదువు రాదు బ్రో అట్ల వాడు ఇంట్లో ఉండి స సదువురా అంటే సదువుడు పేర్లే చక్కగ రాసురు రాదు వంకీ
అలాంటి వాడు కోచింగ్ అయినా వేస్ట్ కదమ్మా అలాంటి వాడు కోచింగ్ వయినా వేస్ట్ గదమ్మా
కోచింగ్ పంపిస్తతే సార్ వాళ్ళు కొంచము షార్ట్ కట్ ఆన్సర్స్
షార్ట్ కట్ మీమ్స్ రాయని వాళ్ళకు ఇలా సిస్టర్ నువ్వు మీమ్స్ రాయ నువ్ ఎంత షార్ కట్ ఆయన చదువుతడు ఇవ్వు నేమ్స్ రాయణ వుంగడు నేమ్సే రాయ రానున్నాడు ఎంత షార్ట్కట్ అయిన ఎల చదువుతడు
నేమ్స్ ఎ రాయననోడ్ ఇంటర్ దాక ఎట్లొస్తాడ్ చెప్ చెప్పండి బ్రో అంటే కొంచెమైనా వానికి అట్ల నాలెడ్జ్ ఉంటది కదా అంది చే పంపియాలి అన్ మా
ఆహా మీరు నేమ్స్ కూడ రావణీ సరి
మాకు తెలిసి మీరు కూడ సదువురాని బ్యాచే ఉన్నట్టుందిగ
ఇంటర్ లో అలానే ఉండేది
మరి బాయ్స్ కే ఎక్కువ మందికి జాబ్స్ వస్తయి కద బ్రో చదువు రాకపోయిన కూడ చెప్పండి మీరు చ అదే చదువనోళ్ళకే జాబ్స్ వత్తయి అందుకే వీన్న కూడా అదే ఆ అందూకే విన్నీ కూడ అట్ల ఇలా చేయ్యాలని మేం అనుకుంటున్నాం
చింగ్ తీసి తీసుకోని లాస్ట్ వన్ మంత్ అయిన తీసుకొని
వన్ మంత్ కు తీసుకుంటాం బ్రో కానీ వాళ్ళు కోచింగ్ సెంటర్ వాళ్ళు వన్ మంత్ కు తీసుకోవద్ద చెప్ చెప్పండి వీళ్ళు వాళ్ళు ఇష్టంమున్నప్పుడు తీస్ కోరు కద వాళ్ళ బ్యా
నాకు తెలిసి మీ బ్రదర్ ఇ అంటే పోయిన సంవత్సరం అటు ఇప్పుడు పోయిన సంవత్సరం ఏసిన కోచ్ అది కానిస్టేబుల్ జాబ్స్ ఇం ఎగ్జామ్స్ రాయల కాబట్టి
లేదు లేదు బ్రో అవి ఎగ్జామ్స్ అవి ఎగ్జామ్స్ అప్లికేషన్స్ పడ్డయి ఫిబ్రవరి నుంచి ఎగ్జామ్స్ నడుత్తాన్నై ఇప్పుడు ఆర్ఆర్బి ఇది ఉన్నది కదా
ఆహా ఇంకా కానిస్టేబుల్ అప్పుడు ఫస్ట్ అప్లయ్ చేసినట్టే ఇప్పుడు పోయిన సంవత్సరం నువ్ అప్లయ్ చేసినట్
లే బ్రో రాత్తంలు లేదు లేదు చెప్పేది ఇనండి ఇప్పుడు ఆర్ఆర్బి కాదు బ్రో చెప్పేది విను బ్రో ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి గ్రూప్ డి ఉం కదా ఆర్ఆర్బి గ్రూప్ డి అప్ ఇప్పుడే రెండు కోట్ల మంది అప్లై చేసింది కద సో సెంటర్లు సెంటర్లు ఇంక వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోలే నేనే ఆరర్బి రాసి వచ్చి ఇప్పుడు మూడు నెల అయి మూడు నెల ఆ మూడు నెలన్నర ఐతంది మూడు నెలల్ నాలుగు నువ్నెల్లు దగ్గరకొతాంది ఇంకా అయిపోలే ఆగండి బ్రో ఆగు రోజ్ చెప్ తన అయితే ఆర్ ఆర్ బి గ్రూప్ డిది నేను సేమ్ మూడ్ నెల్లు నాలుగు నెల్లు దగ్గరకొత్తాంది. ఇంకా నాతోట్ అప్లికేషన్స్ పెట్ ఎగ్జామ్స్ ఇంకా రాలే తెల్సా మా చెల్ల వాళ్ళ ఫ్రెండ్దే జులైలు ఉన్నది ఇంకా ఎగ్ గ్జాము అట్ల సెంటర్ నడుత్తనయే నెల నెల ఎగ్జామ్స్ నడ్ రెండు కోట్ల మంది అయి పోద్ద బ్రో చెప్పండి మీరే సెంటర్లు అదే చెప్తే ఇనండి బ్రో కానిస్టేబులీ గుడా ఆహా కాదు బ్రో నేన్ చెప్పేది ఇను బ్రో ఒకసారి అయితే మా మా బి ఆర్ఆర్బి గ్రూప్ డి వాళ్ళ వల్ల మధ్య మధ్యల గ్యాప్ వస్ స్తది కదా ఆర్ఆర్బి గ్రూప్ బి వాళ్ళకి ఆ మధ్యల గ్యాబ్ వచ్ న్నప్పుడే ఈ ఎస్ ఎస్ సి కానిస్టేబుల్ వాళ్ళయి పెడ్ తాన్లు. అట్లా మీ ఫ్రెండ్య మరెవర గా లేట్ అయితానట్టున్నయి లేక్పోతే జరిగే వాళ్లే జరుగుతాన్నయి.
ఆ అంటే ఫస్టఫ్ ఎడ్యుకేషన్స్
అదే ఫస్ట్ అప్లికేషన్స్ చేసిన వాళ్ళే జరుగురి ఇ వాళ్ళవి ఫిబ్రవరి నుంచి జరుగుతానయి, అందరి ఒకటేసారి పెట్టరు ఇప్పుడు మీ ఫ్రెండ్ రాసిన తర్వాత కూడా, మళ్ళా రెండు మూడు నెలలు ఇంకా కానిస్టబల్ ఎగ్జామ్ నడుతనే ఉంటుది తెలుసు అందరికి
మేలు ఉన్నాయట మా ఫ్రెం కి మే అండి ఇప్పుడు ఈ కానిస్టేబుల్ జాబ్స్ అయిపోయ వారికి ఇప్పుడు జూన్ అయి్యంది అన్కో
ఆ లే విట్ లేన్ బ్రో వీట్ సంబంధం లేకుంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తరు. కానిస్టేబుల్ ఏస్తాయి వాటికి అట్లా వీళ్ళ ఎ్జమ్స్ అయిపోలే కదాని ఉ ఇంకా వీళ్ళ వీళ్ళ ఈవెంట్స్ నడస్తా అంటేనే ఇప్పుడు నెక్స్ట్ టైమ్ నోటిఫికేషన్ పడ్డ వాళ్ళ ఎగ్జామ్స్ రా తెరదల్సా అట్లా ఒక ఒకేలే అన్నా ఇప్పుడు మళ్ళీళ్ళ ఇప్పుడు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వాళు రాసిన మెయిన్స్ ఎ్మ్ ఉంటాయి కదా ఆ మెన్స్ ఎగ్జామ్స్ రా వేటప్పు సెండ్ అలై చేసేటళ్ ఈవెంట్స్ జరుగుంది అట్లా ఆ మల వీళ్ళలకు వాళ్ళలకు అంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ డిఫరెన్స్ అట్లాంటది అంతే ఆ వన్ ఇయర్ కాలీకుండా ఏమి ఉండదు కోచింగ్ తీసుకోవడాలు సెంటర్స్ వాడలు అట్లాంటుది
అదే నిమ్ మీరు కూడా ఏదన్నా ఒకటి కోచింగ్ తీసుకోవాలి సిస్టర్ తీసుకుంటేనే
మ్ మాపుూర్లకి ఇకా గం కొంత మందికి ఇక పెట్టలేరు కదా బ్రో పైసలు అందుకే మా తమ్ముని కన్నా విడదాం అంటే వాడి తెలిడు మేం నాలుగురాము నలుగురికి పెట్టాలంటే పెట్టాల ఆ అందుకే వాడు కొంచెం అని అర్థం చేస్ కలి కదా బ్రో నలుగురం సిస్టర్స్ అంటే వాని మంచి కోసమే కదా చెప్పేది ఆ మేం ముగ్గురం సిస్టర్స్ మీ ఒక తమ్ముడు మ ముగ్గురం మరి నలుగురం కదా బ్రో నలుగురం వాన మంచి కే కదా చెప్పేది అన్ని
వానికి వాని ఇష్టం ఇగ ఎం చెప్
ఏం చేయాలి అందుకే కోచ్ సింగువని చెప్ప తానా పోతే వాని ఫచరే మంచిదింటది కదా సరే బ్రో మరి టెన్ మినిట్స్ అయిపోయింది
ఆ
ఆ
ఎంటిద్ సిస్టర్